వినిపిస్తు
ఆ వినిపిస్తుంది బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఉ బాగున్నా బాగున్నా ఏం చేస్తున్నారు కాళీయేనా
ఖాళీగానే ఉన్నా అటు ఇటు తిరుగుతున్నా
అవునా వర్షం బడేలా ఉందా వర్షం బడేలా లేదా
లేదు మామూలుగానే ఉంది రేపు మాకు సెలవు అని డిక్లేర్ చే చేశారు అన్మాట
అవునా
ఒక మంచి ఒక మంచిగా నిద్రపోవచ్చు రేపు
సెలవు అంటే ఇంకా అంతేగా నిద్ర లేదంతే ఇంకా మంచిగా గుడికి వెళ్ళడం గాని అట్లాంటివి ఉంటాయి ఇంకా
నదైతే ఒక నిద్ర బోడమే మరి లేస్త మరి రోజు ఐది టీ లేవాలంటే చానా కష్టం తెలుసా రోజు ఐదింటికే లేస్తా నేను ఇక్కడ
అవునా
గెలేవాలే ఎందుకు స్నానానికి స్నానం కోసం కొట్టుకోవద్దాడా హాస్టల్ అంటేనే ఐదింటికి లేసి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ తిని బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాతికి కాలేజ్ కి రెడీ అయ్యి మళ్ళా వెళ్ళిపోవాలి నైన్ ట్వంటీ క్కలా అంటే ఫైవ్ కి లేసి అప్పటి దాకా నేను ఇవే చేస్తా ఉంట అప్పుడప్పుడు చదువుతా అప్పుడప్పుడు రాస్తా
ఆ నా అయితే ఒక్క పని కాదు నేనైతే అయితే వంద పనులు చేయాలే ఒక పని మీద కాన్స్టాంట్ ఉండ అన్నట్టు నేను ఏదంటే అది చేస్తనే ఉంట
హా నీకు పూలల్లడం వచ్చా
వచ్చు మీకొచ్చా
నాకు రాదు
రాదా నాకొచ్చు పూలల్లుతా అట్లనే ఇంకా బట్టలు అవి అప్పుడప్పుడు కుడతా ఇంకా ఇంట్లో పనులు జేస్తా దాంతో పాటు చదువుకుంటూ ఇంగ ఇవన్నీ చేేయడం అన్నట్టు
అవునా
అప్పుడు ఏందంటే చదువు మీదనే పోకుండా మైండు కొంచెం వేరే పనుల మీద కూడా బెట్టినామంటే మన మైండ్ ఏందంటే కొంచెం రిలాక్స్ అయితది అట్లా వెట్టుకుంటాయ్
ఉ బాన్ లేదో
ఉ ఒక్కదాని మీదనే ఉన్నామంటే అర్ దంగ అంటే దాని మీదనే ఉండలేకపోతాం
అది నిజమే కానీ నాకు ఒకటి నచ్చింది అనుకో అది అయిపోయే వరకు అలానే కూర్చోవడం అలవాట్
ఆ ఆహ్ ఆహ్ అవునా నేన్ గూడ అంతే నేన్ గూడ అంతే కాక పోతే ఏందంటే నాకు ఫస్ట్ అది నచ్చ చేసే పని ఏందం అంటే మన మనసుకు నచ్చాలే అంతే దన్ తర్వాత ముచ్చట తర్వాత ఇంగ అది ఎంత కష్టమైన్ కలుగుతాం
ఆ
నచ్ ఒక పని మనం చెయ్యాలనుకుంటే ఆ అవి ఎంత కష్టమైనా చేయగలుగుతాం
అదేగదా నచ్చితే జేస్తాం నచ్చక
హా అస్సలు వ నువ్వు కోటి రూపాయలు ఇ చ్చినా ఆ పని చెయమనే టైపు ఉంటాం నచ్చకపోతే అవును
మనకు అదాన్ అలవాటు అది నచ్చిన నచ్చకున్నా హా
పండుగలకు ఇంటికి ఎళ్తారా మీ ఇంటికి
వెళ్తాం అంటే ఇగ వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చు కానీ అటెండెన్స్ సెవెన్టీ ఫైవ్ పర్సెంట్ ఉందని చూసుకోవాలి
ఆహా అది ఉంటే ఓకే అది లేకపోతే
మళ్ళా స్టార్టు ములకడం పరగడం మళ్ళీ ఈన్నే ఉండడం
అయ్యోయ్యొ ఆహ నాకు డిగ్ గ్రీ కదా నాకు పెద్దగా బీటెక్ మీద అంత అవగాహన లేదు నాది డిగ్రీ లో నాది ఫుడ్ సైన్స్ గాబట్టి నా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే నాకు
సమయం ఎలా గడిపేయాలి సమయం ఎలా ముందుకు దు అంటే ఏం చేయ్యకుండా ఎలా వేస్ జేయాలి
ఆ ఆహ
మీద బీటెక్ ఉంటది అనమాట బీటెక్ అన్నీ కాలేజ్ లో ఉండవు కొన్ని కాలేజీలు మాత్రమే ఇలా ఉంటాయి
అంతే
కాలేజ్ లో గేట్ కోచింగ్ ఇస్తారు అప్పుడు లైఫ్ బాగుంటది గేట్ కోచింగ్ తీసుకోకపోతే ఇక మన లైఫ్ దండగా
అయ్యయ్యో అట్లాంటి కాలేజీలు అయితేనే బాగుంటాయి అన్నట్టు ఇంగ
ఊమ్ పెద్ద పెద్ద కాలేజీలు అలాంటి కాలేజీలలోనే బాగుంటది ఖచ్చితంగా గేట్ కోచింగ్ దీసుకోని అంటే కొన్ని బ్రాంచు లకు అన్ని బ్రాంచు లకు అని చెప్పను ఇగ కొంతమంది సాఫ్ట్వెర్ సైడ్ వెళ్లే వాళ్లు అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి గదా
అవునవును
శాఫ్ట్ సాఫ్ట్ వేర్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటారు గదా ఆళ్ళకు అవసరం లేదు గేట్ కోచింగ్ మాలాంటి వాళ్ళకు అవసరం
అంటే త్రిబ్లి అట్లా తీసుకునే వాళ్ళకే అవస
ఊమ్
ఊహుమ్ నాకు తెలియదు బీటెక్ గురించి మా తమ్ముడు మా తమ్ముడు చెప్పేవాడు మా తమ్ముడు చదువుకున్నాడు మా తమ్ముడు సిఎస్ సి కోచింగ్ లో అంటే అది అదే సబ్జెక్ట్ అంట నాకు గూడా తెలియదు అన్నాడు అన్నమాట ఇట్లుంటా అదిద ఉంటది అక్కా అని చెప్పేటోడు నాకు నా కొద్దిగుడా తెలియదు అంటే నువ్వు అది దీసుకున్న అయిపోవు గదా నువ్వు అనవసరంగా డిగ్రీ ల జాయిన్ అయినవ్ అంటే నేను చెయలేను కదా నేను తీసుకున్నది వేరే నే ఇంటర్ నుంచే నే వేరే కాబట్టి వేరేనే అని నేను మా తమ్ముకి చెప్
ఇసి నుంచి బీటికి రాలేవు
అదే కొంతమంది ఉన్నారంట ఆ బీటెక్ లో కూడా బైపీసి బ్యాగ్ దాన్నిలలో చేసే వాళ్ళు కూడా కొంతమందిని చూసినా కాకపోతే ఏందంటే మనకు
మ్యాథ్సే రానప్పుడు అంటే మ్యాథ్సే చెప్తారు మొత్తం ఇంటర్ బేసిక్ కి ఇక్కడ ఉంటది అన్నమాట కొంచెం
అదే అదే మనకు కొంచెం అవగాహన లేదంట ఈ అ ంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిందంట అది కానీ నాకు అప్పుడు అంత అవగాహన లేకుండే ఇంకా అందుకోసమనే అప్పుడు
ఎంత జాయిన్ అయినా బీటెక్ లో మనకు మ్యాథ్స్ ఉండదు ఇంటర్ లో మీకు ఉండదు కదా బైపీసి లో తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తది వాళ్ళు
అదే ఆ ఆ భయానికే నేను అసలు అటు మొగ్గన కూడా తోకి చూడలేదు
ఉహుమ్
నాకు డ్రాయింగ్లు వచ్చు నాకు బొమ్మలు గీస్తా మంచిగా మీ ఎస్తా గాని మన్గర లెక్కలు రావు అనేసి ఇటు వచ్చినన్నటు ఇంకా దాని తర్వాత ఎట్లయితే అట్లే అని ఇంకా మా నాన్న ఏమన్నాడంటే సరే నువ్వు తీసుకుంటున్నావు కదా నువ్వు ఒక దాని మీద ఆ గట్టిగా అనుకోని తీసుకోవట్లేదు సరే నీకు నచ్చింది అవుదువు అంటా ఫస్ట్ అయితే ను దిస్కో తీసుకో అన్నట్టు అనేటోడు అన్నట్టు ఆ అట్లా ఇంకా ఇంకా తప్పక తీసుకోవాల్సి వచ్చింది తప్పక చేసినా కానీ దాని తర్వాత ఏం చేయాలి అయిన్నా అర్ధంగాక ఇక్కడినే ఉండి పోయినా
బిఏడ్ బిఏడ్ చేయొచ్చా మీరు
ఆ చెయ్యొచ్చు చెయ్యొచ్చు కపోతే ఎందంటే ఇంకా నేను పీజీ ఎంట్రెన్స్ రాసి ఉంటి కాకపోతే నేను అప్పుడు వేరే ఏదో టెన్షన్ ఉండడం వల్ల ఒక ఎయిట్ మార్క్స్ తోని పిజీ ఎంట్రన్స్ పోయింది మళ్ళీ ఇప్పుడు పిజి ఎంట్రెన్స్ కి మళ్ళీ రాయాలి మళ్ళి రాస్తే వస్తే పీజీ చే ద్దాము అన్నట్టుగా ఇంకా అన్నిటికీ అవుతది కదా అని ప్రిపేర్ అవుతున్నా ఇంట్లో
నా ఫ్రెండ్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా పీజీ చేసింది వాళ్ళ అక్క కు గుడా మెషిన్ వచ్చు
ఆ
అమ్
మిషిన్ వస్తే ఏంటంటే ఒకరికి కింద బతకకుండా మన పాటికి మనం ఏదో మన మనం కుట్టుకోవడానికి ఉండే ఉండేటట్టు ఉంటది కదా ఏదా అప్పుడు అట్లా వెళ్ళినా వచ్చేసింది ఇంకా
నాకు పన్ను నొప్పి ఉన్నది ఆ పన్ను నొప్పి ఇ రీసెంట్ గానే స్టార్ట్ అయింది దవడ పనుడ్ల అంటే ఓస్ వస్తాయంట అని అంటున్నారు కానీ ఏమో నాక ఏం తెలియట్లేదు బాగా నొస్తుంది ఆ పన్ను
అవునా
అంటే నిద్ర రాట్లేదు కాలేజ్కి వెళ్తే బాగా పెయిన్ వస్తుంది ఒక్కోసారి పెయిన్ ఎక్కువ అయితుంది ఒక్కోసారి పెయిన్ తక్కువా అయితాంది అసలు నొప్పి భరించలేక పోతాన్నా నిన్ననే స్టార్ట్ అయింది ఇక రేపు వెళ్ళాలి అంటే తగ్గుతది ఏమో అని ఇ టెన్షన్ లో అక్కడే ఆగిపోయిన అనమాట ఇక తగ్గకపోతే వెళ్ళల్సిందే ఇగా
అంతే కదా ఇంకా తప్పదు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మ నా తగ్గిందే ముఖ్యం దాని తర్వాతే అన్ని
ఆ అవును అంతా తిండి కోసమేంటరు కదా
అంతే కదా ఆ ఆ కూటి కోసం అవునవును
అంతే ఇగ అలానే అంటారు కానీ మనం తిండి మీద ఎక్కువ ధ్యాస పెట్టాం అసలు తిండి గురించే ఆలోచించ మీరు నిన్న ప్రయాణం చేస్తున్నాను అనుకోండి తిండి మీద ఆలోచన ఉండది ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోతాన అనే ఆలోచన నే ఉంటది తర్వాత కింటెళ్ళాక
అంటారు కాబట్టి మీకు ఆ ఆ అనుభూతిని కోల్పోవడం ఇష్టం లేదన్నటు ఇంటికి వెళ్తారు కాబట్టి ఆ ఒక అను భూతి అనేది మీరు అనుభవించాలి
వెళ్లాల్సిందే ఇంటికెళ్ళాక ఒక స్లీప్ ఏయ్యాల్సిందే
అది మాండేటరీ అన్నట్టు
మంచిగా నిద్రపోయి లేవాలి తర్వాత తిండి గురించి తర్వాత తిండి గురించి ఆలోచించాలి
ఇక్కడ హాస్టల్ లో ఉన్నంత సేపు తిండి తిండి తిండి తిండి కరెక్ట్ లేదన ఒక బాధా అంతేనా
అంతే ఉండదు అస్సలు కరెక్ట్గా ఉండదు
ఆ ఇప్పుడు గ్యాస్ గ్యాస్ ప్రభావం చా ఉన్నది కదా ఇప్పుడు హాస్టల్స్లలో
ఇక ఏం చెయ్యలేం వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు పడుతంటే వాళ్ళని బోయి ఇది ఎందుకోండిరు అని అనలేం కదా
అనలేము గాని అట్లనే మనం కూడా బాధపడలేం కదా
ఆ అది నిజమే
ఎందుకంటే మనం కూడా డబ్బులు కడతాం కాబట్టి టి అట్లా బాధపడలేము అని మ్మ్
చేయాలని ఎవరికి ఉంటది చెప్పండి
అదే అదే ఆ అవును
డబ్బులు కట్టి జాయిన్ అయి డబ్బులిచ్చి అన్ని చేపిచ్చి తర్వాతికి డబ్బులు
ఏమి చేసినా డబ్బు డబ్బు డబ్బు అది ఓ పెట్టే మార్గం ఎప్పుడు
హ్మ్ ఇగా అంతే ఇగా మనం ఎం చేయలేం ఏం చేస్తాం
ఏం చేయలే అడ్జస్ట్ కావడమే హ్ ఒక్కటే దారి
అదంతే
అవును